హలో ఎనుపిస్సుంద హ ఆ బాన్నా
ఏం చేస్తానవ్
నేన్ హుమ్ ఐప్ పెంది ఐపెంది ఉమ్ లేదు లేదు ఇంటి దగ్గరేన్న
ఊరికెళ్తానంట్ర ఫెస్టివల్ కి
ఫెస్టివల్క పోలేద్ ఉమ సండే అ సటర్డే ఈవినింగ్ అట్ల ఏల్త
ఔన
ఉమ్
మీ సైడ్ ఉన్నాయ ఇట్లా ఏటలునరకడం అట్లా
ఆ ఔను ఉన్నాయిక్క
అదే అదె ఉగాదికి కొంతమందికి అలా ఉంటుంది
ఔను గంగమ్మకి అమ్మవార్లకి ఎవర్కైనగని పెట్టుకుంటది అట్ల ఔను
కె ఫెస్టివల్ తర్వాత పోతా అంటె డౌట్ ఒచ్చింది
ఉమ్ అంటే ఫెస్టివల్కి లీవ్ వన్ డేనె ఇచ్చినారా ఆ ఔను ఇంకా మ కి ఎక్కడ ఎళ్తా చెప్పు అదిగ అక్క ఎటుకాకుండా మధ్యలో వచ్చింది ఫెస్టివల్
అవున అవును సాటర్డేనో లేకపోతే ఫ్రైడే అన్న వచ్చింటే సాటర్డే లీవ్ వేసుకోవచ్చు
అవును
హ్
హ్మ్
మీ సైడు ఫెస్టివల్ రేపు జరుపుకుంటున్నారా, ఫ్రైడే జరుపుకుంటున్నారా.
టుమారోనే
అదే కొంతమంది అమావాస్య వచ్చింది, పండగ బాగోదని ఇక్కడ కొంతమంది
అవునా ఫ్రైడే రంజాన్ పడుతుంది అని అన్నారు.
ఆ రంజాన్ ఫ్రైడే గాని సా సాటర్డే గాని అంటున్నారు.
అవునవును.
ఉ
హ్ వష్ వర్షం వస్తుందా మీకి
ఆ ఇప్పుడే వన్ అవర్ పడి వెళ్ళిపోయింది. పర్లేదు ఓ రకంగా పడింది. మీ మీకు
మాకి గాలి వీస్తుంది.
ఇక్కడ పడింది. ఇప్పుడే స్టార్ట్ అయింది.
నిన్న కూడా వచ్చినిమ్ది గానీ అంతే వా వాన ఎక్కువేం పడ్లేదు. గాలి ఎక్కువ పెట్టింది.
నిన్న ఇక్కడ పడలేదులే స్మెల్ వచ్చింది, ఎక్కడో పడుతున్నట్లు దగ్గరగా. స్మెల్ వచ్చింది కానీ వర్షం పడలేదు.
ఉరుములు, పిడుగులు పడినాయి
అవునా ఆ మామూలుగా ఇక్కడ తేర్లు ఇట్లు అయిపోతనే వర్షం పడాలంట కంపల్సరీగా
ఉ ఉగా ఉగాదికి ఉగాదిటి ఉగాదికి తొలకరిచినుకులని పడతయి.
ఆ పడితేనే మంచిది అంటారు పెద్దలు పెద్ద వాళ్ళు
ఉ మంచిది
అదే లాస్ట్ టైం ఉగాదికి అసలు పడ్లేదు. అందరు ఎట్లుంటుందో ఏమో ఈ ఉగాది అని తాన
ఆ ఈసారి అవును ఈ సారి పడింది హ్మ్
అయినా అమావాస్య రేపు సిక్స్ ఫిఫ్టీకి కంప్లీట్ అవుతుందంట మార్నింగే ఎ ఎర్లీ మార్నింగ్.
ఇస్త తీ కంతా అయిపోతుంది అయినా మనం మామూలుగాయినా అమావాస్యకి పూజలు చేస్తాం కదా
అదే అదే దీపావళి యక్చువల్ గ అమావాస్య రోజే వస్తుంది
అవునవును
ఆ రోజు చేసుకుంటాం కాబట్టి
మ్మ్
ఏం పర్లేద్ తనీ మన సైడ్ ఇట్లా ఆ కర్ణాటక ఆ సైడ్ అయితే అమావాస్య ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంట్
అవును పూజలు బాగా చేస్తా
ఆ అదే మన సైడ్ బై టికి పోకూడదు తలస్నానం చేయకూడదు ఎన్ని రూల్స్ పెడతారో
నా కో పెట్టుకుని పోవాళ్ళ మస్సి బొట్టు అట్ల అని
అట్లా ఒక్కొక్క సైడ్ ఒ ఒకటి మనం సృష్టించ కున్నవే ఇవన్నీ
హ్మ్ హు
రేపు ఏం ఫెస్టివల్ స్పెషల్ రేపు ఫెస్టివల్ స్పెషల్ ఏమి
చేస్తక్క
ఓలిగా నాకైతే అస్సలు అట్ల మ్మ్ వోలిగా చారు
వోలిగా వస్తుందా అక్క నికి
నాకు అలాంటి వంటలు రావమ్మా ఇట్లా చు ట్టలు అవోస్తాయి నాకి సు అవన్నీ ఇట్లా పిండి వంటలు రావ ఇట్లా తినేటివి వస్తాయి కాని పండగల టైం లో చేస్ త్తం జుడు అవి రావ్ అన్న మా ఇంట్లో ఇంక స్ట్రప్ ఎప్పురూ చేయడం కూడా నేను నేర్చుకోలేదు ఒకవేళ ఇంట్రెస్ట్ అన్నా చూపింట్టే అదే పండుగ గన్నా నేర్చుకో పనుందినేమో చూపించారు మా సై మా ఇంట్లో అంత ద హార్ట్ చెక్కిలాలు ఈ టైపు
మా ఇంట్ల అంతా స్
ఉ అ
హ అవును మాయనా హంగా కంపల్సరి హోలిగా ఊరి అన్బ తింటారు
అదే ఓ మొక్క కొంతమంది ఒకసారి పెడితేనే వద్దు వద్దు అంటారు కొంతమంది త్రీ టైమ్స్ అయినా అది అదయిపోయే వరక అయినా తింటూనే ఉంటారు
అవును మరి నాకైతే ఇష్టం ఉండదు తీపు
ఒకసారి తింటే అయిపోయినా
నేను ఒకసారి కూడా లేదు ఎక్కువ ఎప్పుడూ తినాలనిపిస్తే తింటాను
ఆ నేను అంతే నాకు నాకు ఈ కీర్లల్లో కూడా ఇది ఏమంటారు మనం పాలు సేమియా చేసుకుంటాము ఓన్లీ పాలు సేమియా చేక్కిరి
అవునులే
అట్లయితే ఇష్టము ఈ బ్యాగలు శనగ బ్యా గళ్లు అవన్నీ వేస్తే అస్తలు నాచ్ దు నాకు కూడా కీరు కాని అట్లాంటివి ఉమ్
డాకట్నాక్కడ సైడా ఉమ్ ఇంకేమీ మళ్ళీ పాల్గోవా అట్లా అయితే ఇష్టం బాగా
ఆ బేక్రిీ కొన్ని తినాల అంటే అవి కూడా ఇష్టంమే
ఉమ్మ్ ఉ
అయిపోయిందా స్టిచ్చింగ్ అంతా
ఉమ్ అయిపోయింది
అయ్యో మా స్టిచ్చింగ్ లు అయితేం ఇంకాే మేమ్ మార్నింగ్ వెళ్ళింటే ఇంకా స్టార్ట్ చేస్తాం ఇప్పుడు అయిపోయింది అయిపోయింది అయిపోయింద అని ఫోన్లో ఇంకా అప్పుడు స్టార్ట్ చేస్తా అన్నారు
ఉమ్మ్
అంత డిమాండ్ ఉంది ఊరికి స్టిచ్చింగ్ నేర్చుకోవడం బెస్ట్ అని పిస్తుంది
అవును చనాా కాస్ట్లీ అసలు ఈ చిన్న పిల్లలవి పెద్దలవి అన్నింటికి కాష్ట
చిన్న చిన్నవే కాస్ట్మా మన వన్న త్రీ హండ్రెడ్ కి అయిపోతాయి మా పాపకి పీస్ తీస్ కం కుటిచ్చునను పీసు ఎయిట్ హండ్రెడ్ పడితే వీళ్ళు కుట్టే దానికే థౌసండ్ అడుగు
అవును
అట్లా ఉంది మన శారీ ఓ ఫె టీన్ హండ్రెడ్కి అలా వస్తే వాళ్ళది టూ థౌజండ్ అట్లా దాటిపోతుంది
అవును చిన్నపిల్లలు అక్కనీసం అం అంటే ఒక డ్రస్ ఎ థౌజండ్ రూపీస్ అట్లా పడతాయి
కచ్చితంగా తథౌజండ్ పడల్స్ందే వలవి నార్మల్వే ఫైవ్ హండ్రెడ్ అబో చెప్తున్నారా డైలీ యూస్ వి
ఉమ్ డైలీ యూస్ వి కాటన్ వేర్
ఉమ్ ఉమ్ అసలు ఈ ఇప్పట్లో డబ్బు ఖర్చు పెట్టడం అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది థౌజండ్ అంటే లెక్కలే కుండబోతుంది
హమ్ మరి ఇంకా హండ్రెడ్ రూపీస్ కూడా తీసుకొని పోతే గణ బయటికి వంద రూపాయలు గానీ ఎక్కడికి సరిపోదు
అవును
మ్
మన టైమ్ లో అసలు హండ్రెడ్ ఇస్తే అయ్యోదాన్ని ఎంత ఇ దిగా నెలంతా తినే వాళ్ళమేమో
అవును
రానురాను డబ్బుకు విలువ విరిగిపోతంది
అవును ఇంకా రూపీ వ్యాలీవన్నీ పడిపోతుంది ఉమ్ అవును
రిలేటివ్స్ వచ్చినారా మీ ఇంటికి
రాలేదు
ఉహుం
ఉహ్ పక్కింటి వాళ్లు
ఆ మాకి మేము ఊర్ వెళ్ళాలి. ఈరోజు మాకు యాక్చువల్గా మా ఆయన వేరే దీంట్లో పని చేస్తారా. అలకైపోయే ఇదే నైట్కి యయిట్ కె అయిపోత
అవునా అ
ఇంగా ఆ టైమ్ లో ఎళ్ళలేము ఇంగ ఎట్లా ప్రొద్దుడిని ఇక్కడ పూజ చేసుకోనే ఎళ్ళాల ఊరికె ఎళ్ళాలంటే ఇచ్చేదేమో ఫోర్ డేస్ ఇచ్చినారు ఫైవ్ డేస్ మండే
ఉమ్ అవునలే
వెళ్ళే యాక్షన్ ఉంది రేపు పండుగ రోజు ఎళ్ళాల.
ఆ
గి ఎండలకి పస్ ఆ స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ కావాలి సిక్స్కి అట్లా
అవును ఇంక ఎండ కొడితే అస్సలు పోయేక్ కాదు.
అవున అవును. అస్సలు కుదరదు.
ఎందుంటే ఎర్లీ మార్నింగ్ అట్లా వెళ్ళిపోతయినా నైన్ లోపల ఎళ్ళిపోతే బెటర్
అవును కొంచెం ఎండ ఇది చేస్తుంది. అంటే కూల్ గానే ఉంటుంది ఎండ్ ఇడ ఉన్నా కూడా
ఉమ్
ఒక్కో సీజన్ లో ఒక్కో ప్రాబ్లం చలికాలం అయితే పొద్దెకినంక పోవలా వర్షాకాలమై తే ఏసి ఎప్పుడు పోయినా కష్టం. మే సమ్మార్లు అయితే ఎర్లీ మార్నింగ్ నింగే పోవాల
ఎండలు ఎక్కువ ఉంటాయి గదా
అసలు మార్చి లోనే ఎంత ఎండ పెడుతుందో అర్థం కాలే స్వామి
అవును అంటే ఇంకా కాలాలన్నీ మారిపోయినాయి మనం ఇంకా ఇది వానాకాలం ఎండాకాలం అని చెప్ పేకే కా కావడం లేదు అసలు
అవును ఏది పర్ఫెక్ట్ గా లేకున్న స్ సమ్మర్ మాత్రం కొంచెం పర్ఫెక్ ట్టుగా వస్తుంది స హాట్ హాట్గా ఆ ఈ వర్షాకాలం అంటే చలికాలం వరకు వానలు పడుతూనే ఉంటయి
ఆ ఉంటాయి
ఈ మధ చలికాలము చలి అనేది తగ్ గిందసలు మన ఒనుతడం ఆ ఒక జానువరి స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ ఉంటుందంతే చలి ఆ ఇది సమ్మరు ఇదేమో పర్ఫెక్ట్గానే వానాకాలమే ఎప్పుడో జులై స్టార్ట్ అయితే నవంబర్ వరకు పడు
పడుతూనే ఉంటయి అవును ఊ
మనం చేసే కాలుష్యం వల్ల ఏది ఎస్టిమేట్ జేయలేం
కింద కూడ చెప్పలేం
అవునవును ఈ రోజు ఎన్ ఎండ కాసింది పగులు కానీ ఉన్నట్టుండి త్రీ ఓ క్లాక్ నుంచి గాలులు ఆ చి అప్పుడు స్టార్ట్ అయింది
మా సైడ్ కూడ ఎ ఉంది గాని ఈ వానేం పడ్లేదు గాలి ఎక్కువ వెడుతుంది
ఇక్కడ అయిపోయింది కాబట్టి ఇంగ ఇట్లే వస్తాంది మేమే పంపించినామ్ అక్కడ వాళ్ళకి హాట్గా ఉంటుంది బో వెళ్ళండి అని
ఉ
సరే అమా మళ్ళీ కాల్ చేస్త
ఆ సరే ము సరే అక్క హు